హలో హలో
హలో
ఆ విన్పిస్తూనండి.
ఆ వినంబిసునండి. మీకు
ఆ వినబిసుంద్ బావన్నారా.
హు ఉన్నామండి ఎలానో మీర్ ఎలా ఉన్నారో
అయ్ చాలా బావున్నామండి.
అవునా మంచిది ఆమె బావుండాలని కోరుకుంటున్నానండి.
అవునా ధన్యవాదలండి.
ఆహా
తిన్నారండి. ఏం లేదండి ఇప్పుడే రెడీ అవుతున్నామండి.
హా ఎటు వెళ్తున్నారు. అవునా తిన్నారా మీరు
ఆ తిన్నామండి. హు్
ఏం కూరవండిరు.
ఆ పూరివుని చికెన్ అండి.
అవునా ఇంకేంది మంచిగనే కుమ్మండిగా
ఆ కుమ్మనండి.
ఇంకేంటండి విశేషాలు మాది మటనండి.
అవునా అండి. తిన్నారా మరి మంచ్య
ఆ మంచిగా అంటే ఇంకేట్లా తింటావండి తిండం.
అంటే మన్ ఎక్కువ దీంట్రా కదండి మాంసాహారమైతే
మాంసాహారం అయితే అవునండి తిన్నన్
హుహ్ ఎట్ ఏళ్తున్నారు కళాశాలక్ ఏళ్ళలేదా
లేదండి వెళ్ళట్లేద్ మానేష్నా
అయ్యో ఎందుకండి మరి పైసలు అడుగుతారు గదాండి.
అదే ఆ పైసల్ పైసలు అడుగుతర్ అనే వెళ్ళట్లేదండి.
ఎట్లైనా కట్టాల్సిందే గదాన్ మీ మీర్ ఏళ్ళకున్నా ఏళ్ళిన
చూద్దాం ఏమైతదో ఎప్పుడైతే ఎప్పుడైతే డబ్బుల్ లేవండి మొత్తం చూస్తే ప్రాజెక్ట్ ఫీజ్ అని, కండోనేషన్ అని ఎగ్జామ్ ఫీజ్ అని, టాస్క్ ఏమౌంట్ అని, ఫెస్ట్ ఏమౌంటానేవ్ కైతున్నాయ్ ఎనిమిద్ వేలు, ఎనిమిద్ తొమ్మిది వేలైనా అయితున్నాయ్ ఇట్లా
ప్రాజెక్ట్ ఫీరు మీర్ అప్పుడు గట్టలేదా అండి.
కట్టలేదండి. ఇప్పుడే దాన్ దానికి ఐదు వేలు అడిగారండి ప్రాజెక్ట్ ఫీస్కి
ఉహ్ అది అప్పుడు గట్టిలేదా
తుళ్లులేదు
ఓకే ఇప్పుడ్ ఐదు వేల్ అది ఎగ్జామ్ ఫీజు వేయి
టాస్క్ రొండు వేల్
కు మీద్ మీరే జేసుకోండి. పదిహేడు వందలా అయితవండి.
ఇగా పదిహేడు వందలు ఏముంది లేండి. ఇగా
మూడోందాలన్న మిగుల్తాయ్ కదండి. ఒక బిర్యానీ దినొచ్చు.
లేదండి. ఇప్పుడు దిసుకోడానికి అల్ ఓ అల్ వేయి దిసుకొనండి ఏయనండి ఇగ అది.
అవున్ లేండి. అది మీకు యూసే కాదు కదా ఏమన్నా ఉపయోగం ఉంటే జెశనా లాభం ఉపయోగం లేన్ ఎందుకు
హు్వన్ చూస్తున్నామ్ మా అమ్మాయి మా అమ్మాయి ఏవన్నా డబ్బుల్ జీతదేవనన్ నేన్ జుస్తున్నా మరి ఇయంగానే కడదావన్నీ
అవునా మీ అమ్మాయి అంతర్ ఎవరండి
ఉన్నారు
ఆమె జాబ్ చేతదా అండి ఉద్యోగం చేస్తాదా
ఆ లేదండి చెయ్యట్లేదు
అవునా ఆ అమ్మాయికి ఎక్కడ నుండి వతాయండి
ఇయ వాళ్ళ వాళ్ళ అబ్బాయికి అవసరం పడితే జాబ్ చేయకు చేస్తే ఎన్ చేయకుంటేందం అండి ఎలాయినా చేస్తాయ్
అంతే లేండి
నిజమే కదా
అంతే కదండి
అవునండి
మీరు ఇస్తారమ్మా రండి ఆ అమ్మాయికి
ఆ అవసరం అయినప్పుడు అడిగితే ఇయ్యకుండా ఎట్లుంటనండి అలా వదిలేయను కదా
ఇష్టం మీద అయితే తెచ్చిస్తారు కావచ్చు కదండి
ఆ
ఇష్టమైన అయితే తీసుకొచ్చిస్తారు కావచ్చు కదండి
అవునండి
అడగకముందే చూస్తేనే అర్థం అయితుందండి
నన్ని చూడలే అండి మీరు మాట్లాడు
అంటే అదే మాట్లాడు మాట్లాడు అని అర్థంవుతు అంటే నాకు కొంచెం మాట్లాడం రాదండి
అవునా మీకు మంచిగానే మాట్లాడుతున్నారండి మీకు మాట్లాడడం రాదంటే ఎవరు నమ్మరండి
అంతే అంటారా అండి ఇప్పుడే అంటే ఇట్ల బయ్ ఏమంటారు నేను బయటకి మాట్లాడనండి
బయట ఎ లేదే మంచిగానే అనుభవం ఉన్నట్ టున్నట్ అనుభవం ఉన్నట్టు మాట్లాడుతున్నారు కదా అందరితోని ఇలానే మాట్లాడతారా మీరు అందరితోని
ఆ నండి
ఆ మంచిదండి మీ హ్మ్ మీ మిమ్మల్ని మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నాను ఎవరైనా సరే
అవునా ధన్యవాదాలండి
అవునండి ఏమో అన్నరండి
ఆ మీ అమ్మాయి చేస్తది అంటున్నా
మా అమ్మయా ఇప్పుడు చదువుతుంది మీకెవరు లేరా అండి అబ్బాయిలు
ఇప్పుడు మాట్లాడట్లే ఇప్పుడు మాట్లాడట్లే అండి
ఎంతమంది ఉన్నారండి అవునా ఎందుకు మాట్లాడతలేరు పాపం
ఆ వాళ్ళకే నేను నచ్చట్లేదు అంటండి ఇగ నచ్చినప్పుడు మనం పడి పడి ఎందుకని నేను గుడ్ అంటే ట్రై చేసనా అండి బాగా ట్రై చేస్ చ నన్నే వాళ్ళు రివర్స్ అంటున్నారండి ఇలా
అవునా అండి ఇగ మనం వాల్యూ మనం వాల్యూ తెలీకా
ఒక రోజు అయితే నాకు తెలుస్తది కదండి నా విలువ తెలిసినప్పుడు అరే మంచిది కదా ఎందుకు ఇట్లా వదిలేసుకున్నా ఎంత చెప్పినా కాని ఏదో చిన్న ఆ కోపం మీద అట్లా చేసినా అని తర్వాత వాళ్ళు అనుకోనే అనుకుంటున్నారాని కోరుకుం టున్నా అనుకున్నప్పుడుయినా నేను ఉంటా అండి వాళ్ళ కోసం
కానీ పాపం వాళ్ళు ఎంత ట్రై చేసిరో వాళ్ళు ఎంత కష్టపడ్డారు
ఇప్పుడు చేసాండి నేను చెయ్యాలి అని అట్లేదు కానీ ఇద్దరికి ఇట్లు ఉన్నప్పుడు ఒక ఒక దాని మీద ఉండాలి కదండి అట్లా లేరు ఆ కోపంకి ఆ
స ప్రేమలో ప్రేమలో ఎలా ఉంటదంటే అండి నేను చెప్ నార్మల్ గా బయట ప్రపంచం చూస్తూ చెప్తున్నా ఇప్పుడు ఇద్దరు ప్రేమలో ఉన్న ఇప్పుడు వాళ్ళు ఇష్టాలు ఇప్పుడు అవతల వాళ్ళ కెమిష్టం వాళ్ళ కూడా అదే ఇష్టమై ఉండాలి అవతల వాళ్ళకి ఏదనా నచ్చట్లేదు అంటే అది వాళ్ళ కూడా నచ్చకుండా ఉండాలి అంతే నాదే నాదే నా జీవితం నే నేను న నచ్చినట్టు ఉంటానంటే కూడా కుదరదు కదండి సో అవతల వాళ్ళకి నచ్చినప్పుడు మీరు చిన్నగా చేసినా పెద్దగా చేసినా నచ్చదు అంతేగా అది
ఉ ఓకే వాళ్ళకి నచ్చదు అని నేను సగం తీసినా అండి వాళ్ళకి నచ్చదు అలాగా సగం చేసిన చిన్న చీమను కూడా పట్టుకొని ఇంత పెద్దగా దాని ఎంత పెద్ద ఉందో దాని లోపలి ఎంత పెద్దగా ఉందో అంత పెద్దగా చేతే అది ఎవరిక సరే అనా అట్లా కూడా అడ్జస్ట్ అయినా అండి
సీ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు మీరు అడ్జస్ట్ అవుతున్నార అని చెప్తున్నారు కదా దీని బట్టే మీకు అర్థమవుతందన్ డి మీరెంత బాధపడుతూ అడ్జస్ట్ అయితున్నారు అని సో అలా బాధపడి బాధపడుతూ అడ్జస్ట్ అవ్వడం కూడా ఎందుకు
వాళ్ళ కోసం నేను బాధప వాళ్ళ కోసం నేను బాధపడండి ఎప్పటికిీ నేను మొన్న నార్మల్గా ఇట్లా జరిగినా గాని ఫోన్ చేసినా అండి వాళ్ళు మాట్లాడలేదు కోపంగా ఉండే నేను ఫస్టే చెప్పినా అండి అంటే ఫస్ట్ వాళ్ళకి పంపిస్తా అది ఇదని చెప్పి ఇక వాళ్ళు అట్లా వేసినాక నాకు కోపం వచ్చిందండి ఇగ నేను పెట్
మీరు ఇలానే ఉండండి ఇలా ఉండండి నీకేం ఏం పోతది ఏం పోదు కదా మంచిగా ఉండండి ఇలానే మీకు మీ మీకు నచ్చినట్టు ఉండండి ఎంజాయ్ చేయండి
మా బంధం పోతుంది కదండి
ఇ మీకు బంధానికి విలువ లేనప్పుడు బంధం పోతేందండి
నాకెందుకు విలువ లేదండి మీరు చూసారా నా విలు
కాదు చెప్తున్నాం మేము మాట మేము మాటలోనే అర్థం అయితుంది ఇప్పుడు మీరు చిన్న చి చీమని అని చెప్పిరు కదా చిన్న చీమని పట్టుకొని పె జ చేస్ ఆ చీమ చీమ కూడా మీరే చేశారని మీరు ఒప్పుకున్నారు కదా
ఆ ఒప్పుకున్నా అండి నేను నేను వాళ్ళతో కూడా ఒప్పుకున్నా అన్ అదే అండి నేను వాళ్ళ దగ్గర కూడా ఒప్పుకున్నా తప్పు నాదే అండి అని ఒప్పుకున్నా కానీ వాళ్ళు ఇంకా
అవతల వాళ్ళు కూడా నీకు ఛాన్స్ ఇచ్చారా ఎప్పుడన్నా
ఛాన్స్ ఇస్తూనే ఉన్నారండి కానీ
సరేండి ఛాన్స్ ఇచ్చినప్పుడు మీరు అదే అదృష్టం అనుకొని ఉ ఉండాల్సింది ఇప్పుడు ఏం చేసారు అయిపోయినట్టుంది కదా ఇప్పుడు అయిపోయినట్టు ఉంది కదా ఇప్పుడేం అదృష్టం అనుకున్నారు కావచ్చా అండి అనుకునే మిమ్మల్ని ఎక్కడి వరకు తీసుకొని వచ్చారు కావచ్చు
అదృష్టం అనుకుంటే అన లేరండి అన్ని
సరే ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి వదిలేండి మీరు మంచిగా ఉండండి ఏం ఆలోచించకుండా
అంతే అండి ఇక నేను కూడా పిచ్చోని అయిపోతున్నా అని చెప్పి వదిలేస్
ఆ వదిలే అండి మీకిప్పుడు మెంటల్ స్ట్రెస్ అవన్ని ఎందుకు మీరు
ఉ
అవును మీరు ఇప్పుడు జాబ్ ఏం చేయట్లేదా
లేదండి ఖాళీగానే అంటున్నా అండి
త్వరగా జాబ్ చేసి మంచిగా ఉండండి ఎందుకు ఇలాంటివి ఆలోచనలు అవని చెప్పండి
అంతే అంతే అండి ఆలోచనలు పెట్టుకుంటే ఏం రాదండి మన కార బోడ్ చెప్ప
హం అదే అవ అదంతా ఎందుకు
ఉ మీరండి
ఏం లేయంండి
అమ్మాయినికోసం
అమ్మాయి కోసం
ఉంటున్నారా మాట్లాడుకుంటున్నారా మీరు అంట
లేదండి నేను నే నేను మంచిగానే చెప్పిన చేసిన అది కాదు ఇది అది తప్పు ఇదిొప్పు అనుకుంటే మంచిగా నేను చెప్పినా చెప్పినా చెప్పినా చెప్పి కాడికి చెప్పినా ఈ తర్వాత విన వినకుండా ఉంటే వినకుండా ఉంటే ఇగ నేనే నేనే వద్ద అనుకున్నానండి ఇ నాకు నచ్చక సరే ఇప్పుడు ఇంత చెప్పినాక కూడా మీరు అంటే ఇంత ఇంత ఇంత చేసినా ఇంత చెప్పినాక కూడా ఇ వాళ్ళు చే చేసారండి సో ఇ సో ఇప్పుడు వాళ్ళు అలా చేశారంటే నేను వెళ్ళిపోతానని కూడా తెలిసి కూడా చేశారు చేసినాక ఇగ మనం ఏం చెస్తామండి వెళ్లి పోవల్సింది
ఇప్పుడు మీరు అవన్నీ చూస్తే బాధ బాధ అనిపిస్తలేదాండి మీకు
ఇప్పుడు మీరు తెగించే కావాలని చేయాలి అనే చేస్తున్నారు సో అవన్నీ చూస్తే బాధ ఎందుకు కనిపిస్తందిండి ఇక మీ మీకు రే అంటే
అంటే మీకు కోపం రావాలని పెట్టిరేమోకదండి
లేదండి అలా అలా లేదండి అలాంటి సిచ్యువేషన్లు లేము ఎప్పుడు
ఇప్పుడు ఇప్పుడు దా దాని మీద పెట్టినట్టున్నారండి అంటే మీరు చూసి గొప్ప పడాలి అన్నట్టేట్
ఇక వాళ్ళు ఏం చేసినా నాకు ఫరక ఏం పడదు అం ఇక నేను వదిలేసినా చెప్పినా కూడా వాళ్ళకి వాళ్ళు ఏం చేసినా నాకేం చేసుకోండి అ ఇది అనుకుంటే చెప్పినను సరే అండి నాకు కాల్ వస్తుంది నేను సరే అవుకే